హలో
చెప్పండి
తిన్నారా అండి
మీరు
తిన్నానండీ
ఏ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం
ఆ అంటే నాకు ఉగాది గురించి అంతగా తెలిదు సో మీకేమైనా తెలుసింటే కొంచెం చెప్తారా
సిక్స్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తారూ చేదు తీ పి పులుపు చేదు లా ఫిక్స్ చేస్తారు నాకు అంతగా తెలీదండి
అవునా మీరు మీ ఇంట్లో ఎప్పుడుూ ఉగాది పచ్చడి చేసుకొలేదా
చేసుకున్నామ అండి ఎక్కువ కాలేజ్లోనే ఉంటున్నాము అంతగా గుర్తులేవు
మ్
మీరు చేసుకునే ఫెస్టివల్ చెప్పండి
మేము క్రిస్మస్ బాగా జరుపుకుంటామూ
హ
వన్ ఆఫ్ ద ఆల్ ఇండియన్ ఫేవరెట్ ఫెస్టివల్ అంటే క్రిస్టియండి
అ
అందరు జరుపుకుంటార్ అనమాట మేమ్ ఆ రోజు కొంచెం అన్నదానాలు ఇంకా చర్చి లోనే ఎక్కువ సమయం గడప్ డం బైబిల్ చదవడం జీజస్ శాస్లు ఎలా పుట్టాడు ఆయన ఏం చేయడానికి పుట్టాడు అలాంటివి టాపిక్స్ మీద మేమ్ మాట్లాడుకుంటాము ఆ రోజు కొంతమందికి బట్టలు పంచడం ఇంకా ఫుడ్డు పెట్టడం అలాంటివి చేస్తాం అన్మాట చాలా బాగుంటదీ మీర్ ఎప్పుడైనా చర్చక్ ఎళ్లారా
ఆ నా ఫెండ్ తో
అవునా ఏం చేసారు అక్కడ
తే
ప్రేయర్ చేసుకున్నారా
ఆ
మీ ఫ్రెండ్ క్రిస్టియన్ ఆ
అవును
హ మీకు ఉగాదితో పాటు ఇంకా చాలా
వినాయక చౌతి శన్క్రాం తి భోగి కనుమ
భోగి కనుమా సంక్రాంతి
ఇంకా అన్ని ఫెస్టివల్స్ జరుపుకుంటాము
నన వాటిల్లో మీ విలేజ్ లో ఫేమస్ ఏదైనా
సంక్రాంతి సంక్రాంతి పెద్దలకు బట్టలు పెడతాము
పెద్దలలకు ఇష్టమైనటవి కూడా పెడతారునుకుంటా ఉమ్
అవును
అంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్
అవును పెడతామండి
ఉమ్ ఇంకా మీరు స్పెషల్ గా ఏమైనా
వినాయక చౌతికి వినాయక చోతికి సేమ్ అన్ని ఫ్రూట్స్ అన్ని వెజిటబుల్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని పెడతాము బట్టలు కూడా పెడతాము పెద్దలకి వినాయక చవితి అ ఇప్పుడు ఇంకా బొమ్మలు తెచ్చి పెడతాము ఇంట్లో
ఉమ్
ఇంకా భోగికి ఊరంతా మంటలు వేసుకుంటాం ప్రతి ఒక్క ఇ ఇళ్లలో కనుమకి ఇంకా దగ్గర్లో ఉన్న పెద్ద పెద్ద టెంపుల్స్ వెళ్తాము
టెంపుల్స్ లోకి వెళ్ళి మీరు అదేందో చేస్తారు కదా అర్చనా
ఆ టైమ్ లో కాదు
కాదా
శివరాత్రి అట్లాంటి టైమ్స్ లో చేస్తాం
అవును శివరాత్రి ఎందుకు మెయిన్ పండుగ చేసుకుంటారు మీరు అ శివరాత్రి రోజు అంటే అసలు అది దేనికి ఎందువల్ల జరుపుకుంటారు శివరాత్రిని
నాకు అంతగా తెలియదండి అంత డెప్త్ గా మరి ఇంత డెప్త్ గా ఫెస్టివల్స్ గురించి కాకపోతే గ్రాండ్ గా చేస్ తరువు ఫాస్టింగ్ ఉంటాం
హమ్
నైట్ అంతా మేల్కొని ఉంటాము అదే జాగరం చేస్ స్తము అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ గానే చేసుకుంటా ఆ టై లో గూడా అన్నదానాలు ఇంకా చాలా చేస్తారు
అవును మీకు చాలా పండుగలు ఉంటాయి కదా అంటే నాకు తెలిసి ఓవరాల్ గా ఎయిటీ ఫోర్ ఫెస్టివల్స్ ఏమో ఉంటాయి కదా మీకు ఇయర్ మొత్తంలో కలిపి
అన్ని ఫెస్టివల్సా ఇప్పుడు ఉగాది సంక్రాంతి కనుమ భోగి వినాయక చవితి శివరాత్రి కృష్ణా అష్టమి
క్రిష్ణా అష్టమి
ఉ సుబ్రమణ్య స్వామి ఫెస్టివలు కానీ
మీ ఊర్లో జాతరేమైనా జరుపుతారా
కర్మటయ్య బంగారమ్మ జాతర జరుపుతారు ఇంకా ఏడుకల గంగమ్మల జాతర జరుపుతారు కాలహస్త్రీ
అప్పుడు మీ ఊరు వాళ్ళు మాత్రమే వస్తారా లేక్
చుట్టుపక్కల ఊర్లో ఉన్ వాళ్ళందరూ వస్తారు గ్రామ పొంగలు పెట్టుకున్నప్పుడు మాత్రం ఊళ్ళో వాళ్ళే చెప్పి పెడతారు
సరే అండి థ్యాంక్స్ అండి చాలా
ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది
అవునా
ఇంకేదైనా టాపిక్ గురించి మాట్లాడండి
నాకు తెలిసిందయితే నేను కక్రిస్మస్ ఇంకా సైడ్
మేడే మేడే ఏదో ఒకటి ఉంది కదా
మే డే అనేది అది కార్మికుల గురించి ఆ అవును మనం మన పండుగల వరకే జరుపుంటాము కానీ కార్మికుల గురించి మనం ఎవరం పట్ ట్టించుకోము కదండి కానీ అది కూడా కొంచెం ఈ పండగలు జరుపుకునేటి కన్నా అవి కొంచెం స్పెషల్ గా ఉంటే మంచిది బాగుంటది గా నీ అలాంటివి
మీరు ఎక్కడెక్కడ ప్లేసెస్ విజిట్ చేసుంటారు
నిన్ను ఓ పెద్దగా ఎళ్ళనండి ఆక్కడికి విజిట్ చేయడానికి నాకు నెల్లూర్ బీచు ఎం జీబి మాలు మూవీస్ కి నేను ఫస్ట్ టైం ఒక్కసారేమో వెళ్ళాను అంతే
ఓకే టూ
టూరా టూర్ కానీ వెళ్ళలేదండి నేను అంటే పేరెంట్స్ తో కూడా కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేశాను అంటే కాలేజ్ లోనే ఉంటాను కాబట్టి ఏమన్నా లీవ్స్ జరిగేది ఉన్నప్పుడు ఇంటికే వెళ్తాను కానీ టూర్ అవి ఏమి ప్లాన్ చేయను ఇన్ కేస్ జాబ్ ఫీల్డ్ లోకెళ్తే అప్పుడు చూడాలి టూర్ కి ప్లాన్ చేసుకోవడం అలాంటివి మీరు ఎక్కడికైనా వెళ్ళున్నారా?
చెన్నై గోల్డెన్ టెంపుల్
మ్
ఆ చెన్నైకెళ్ళాను, గోల్డెన్ టెంపుల్ కెళ్ళాను.
మ్
ఆ కాసకెళ్ళ, రామేశ్వరం, బోయకొండ చాలా ప్లేసెస్ విజిట్ చేస్తున్నాను నేను బాగా తిడతానండి.
అవునా గోల్కొండ బావుండద్దా నే నేను కూడా ఈసారి వెళ్ళాలనుకుంటున్నాను. ఊ ప్లాన్ చేసున్నారా?
మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒకేల కుదిరితే చూడాలి.
నీవూ చ్ అంటే టూర్ ప్లానింగ్స్ చేయడం ఇష్టం అనుకుంటా.
ఇంకా చార్ మార్కు మిడ్ నైట్ యెళ్లాను. ఇంకా టాంక్బండ్ కెళ్ళానూ
మ్
వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్
ఆ వావ్ ఊ మీ ఇంట్లో మీరు ఏం చేస్తా ఉంటారు బోరింగ్ టైమ్ లో
ప్రజెంట్ ఖాళీగా లేను.
మ్
ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటాను.
మ్ మీ పెరెంట్సు వాళ్ళు బా చూసుకుంటారా మిమ్మల్నీ
ఎవరు
మీ పెరెంట్సు
ఆ మిమ్మల్ని ఏ పెరెంట్స్ అయినా చూసుకుంటారు కదా.
అవును అంటే మిమ్మల్ని అంటే టూర్ ప్లాన్ చేస్తా ఉంటరు కదా.
దానికి ఏమన్ రు ఎక్కడికైనా పంపిస్తారు ఒక ఏజ్ వచ్చా కా ఒప్పుకుంటారు గా దేనికైనా అసలు చెప్పన్గా ఫస్ దో ఎల్లెసొచ్చాక వాలె అలి కె చెప్తా
మ్
ఏం అననే కాన్ఫిడెంట్ తోనే తిరుగుతా.
మీ హాబీస్ ఏంటండి. నా హాబీస్ అయితే చ్ ఆ డ్యాన్స్ చేస్తాను సాంగ్స్ పెట్కోని ఇంకా చెట్లుకి నీళ్ళు పోయడం.
కోడింగ్ బుక్స్ చదువుతుంటాను.
మ్
అంతే అండి నాకంటే పెద్ద హాబీస్ ఏం లేవ్
మ్ కోడింగ్ దేని మీద అండి కోడింగు
హెచ్ సీసి
మ్ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారయితే
ఇంకా ఏమి ఇంటర్వ్యూస్ పర్లేదు కదా
ఉమ్
డప్పుడు ట్రై చేయాలి
అవును మీ ఊర్లో ఫేమస్ ఫుడ్ ఏమైనా ఉంటుందా
నెల్లూర్ ఫిష్ కర్రీ ఫిషెస్ బా దొరుకుతాయి
ఉమ్ ఫిష్ కర్రీ రాయల్స్ సిమా సంగటి మా ఊర్లో కూడా ఆల్మోస్ట్ అదే ఫిష్ కర్రీ బాగుంటద్ది కానీ మా ఊర్లో కొంచం హైదరాబాద్ డి దమ్ బిర్యానీ అంటారు కదా అది బా చేస్తారనమాట
అలా చెప్తారు బట్ అదేమంత బాగోదు
ఉమ్ కానీ ఫేమస్ ఫుడ్ వచ్చి ఇది అక్కడ ఇది మా అది మాత్రం ఇక్కడ
ఇంకా కాళహస్తిలో అయితే కోవా ఫేమసు పెద్ద గుడి ఫేమస్ స్వర్ణముఖి నది దుర్గమ్మ కొండ సుబ్రహమణ్య స్వామి టెంపుల్ ఇలా చాలా ఫేమస్ కాళహస్తిలో అయితే
మ్ మే గుడులకి ఎక్కువ తిరుగుతా ఉంటారు అనుకుంటా
ఆభ్యస్లి
ఉమ్ నేను అంతగా వెళ్ళనండి గుడులకి ఇంకేస్ ఎవరైనా తీసుకెళ్తే వెళ్ళి చూడాలి విజిట్ చేయాలి అనుకుంటున్నాను
ఓకే అండి ఉంటానండి
సరే అండి థ్యాం